హలో
హలో నమస్తే అండి
ఆ నమస్తే బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బానే ఉన్నాం ఏం చేస్తున్నారు
మేమ అండి అల్సంతకాయ చుంచుతున్నామండి
అలసంత కాయన
కాయ మార్కెట్లో ఫ్రెష్ గా కనిపించిందయితే తీసుకొచ్చినము ఇవాళ ఇగ అలసంతకాయ కర్రీ చేసుకుందాం అని చెప్పేసి చంచుతున్నానండి
అవునా మీరు ఎలా చేస్తారో చెప్తారా మాకు
ఆ మామూలుగా చేస్తామండి అలసంతకాయలు మంచిగా ఫ్రెష్ వి కొనుకచ్చుకొని మంచిగా నారలు వస్తాయి కదండి అవి నారలు తీసుకొని చుంచుకోవాలి
ఆ
చుంచుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డ తరు కోవాలండి మంచిగా పొడుగా తరుక్కకొని పక్క పెట్టేసుకొని ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి
ఆ
ఇష్టం పచ్చిమిర్చి వేసుకోవచ్చు కారం వేసుకోవచ్చు కాని పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటది దంటడి
ఆహా టేస్టీ గా ఉంటది ఎండు కారం ఏమో మామూలుగా ఉంటది అన్నట్టు
అవునండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మధ్య కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని కొత్తిమీర ఆకు కూడా మంచిగా కడుక్కకొని పక్కకు పెట్టేసుకోవాలండి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇగ బౌల్ పెట్టుకొని అందులో ఇప్పుడు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాం అనుకోండి హాఫ్ కేజీకి ఒక రెండు పావులంతా ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు తాలింపు దినుసులు ఉంటాయి కదండి మినపప్పు అన్ని వేసేసి మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయాలండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసేసి మంచిగా వేగిన తర్వాత అందులోనే కొంచెం పసుపు యాడ్ చేయాలండి పసుపు కూడా మంచిగా గోలిన తర్వాత ఇష్టం అందులో అల్లం వేసుకునే వాళ్ళుయితే అల్లం వేసుకుంటారు కానీ మేమైతే అల్లం వేయమండి అడుగు అంటుకుంటది అండి అల్లం వేస్తే అలసంతకాయ బాగా
ఉ
ఇగ తర్వాత మనం ఈ అలసంతకాయలు కడుక్కొని పెట్టుకోవాలండి ముందే వేసేయాలండి అందులో వేసిన తర్వాత ఇక ఫ్రై కోసం అంటే బాగా ఫ్రై చేసుకోవాలి లేదు మాకు ప్రై టమాటా వేసుకుంటామంటే టమాటా వేసుకోవచ్చు అండి ఇక మేము ఎక్కువగా ఫ్రై ఏ తింటాము
అవును ఫ్రై నే బాగుంటది
టమాటా వేస్తే కొంచెం ఇష్టపడరు ఇట్లా పొడి పొడి పొడి పొడి ఉండాలి అలసంతకాయ మళ్ళ పక్క కొంచెం చారు వేస్తే ఇక చారు అలసంతకాయ తింటారండి
అవునా
టది చారు చేసుకుంటే అలచంతకాయకి టేస్ట్ బాగుంటదండి.
బాగా చెప్పారండి.
మీరెలా చేస్తారండి మీరు కూడా ఇలానే చేస్తరా.
మేం కూడా అలానే కానీ కప్తే కర్రీ పచ్చిమిర్చి ఒక్కోసారి ఎస్తం ఎయ్యం. ఎండుకారమే ఎక్కువ వాడతం. హ్ మేం చెట్లు పెట్టుకున్నప్పుడు ఎళ్ళుతే అప్పుడు మేము ఎక్కువా ఎక్కువ మేము పండించినయే తింటం. కొనడం తక్కువ శాతం.
ప్లస్ ఉందా అండి బాగా.
ఆ ఇంటి దగ్గర ఒక ప్లేస్ ఉంది కూరగాయలు పెట్టుకునే అంతా. ఇప్పుడు ఇగ వర్షా కాలం స్టార్ట్ అయితుంది కదా. అన్ని అదొటి ఇదొటి చెట్లు పెడతం కూరగాయ చెట్లు.
అవునా
రెండు నెలలకేయతే అప్పుడు కాస్తయి, అప్పుడు ఇగ మాకు ఇంట్లోనే
అవునా అండి. ఏమేమి పెడతారండి చెట్లు మరి?
బెండకాయ బెండ చెట్లు పెడతం.
హ్
చాంతరు.
అవునా
చెట్లు కూడా ఉన్నాయి.
అవునాండి.
ఆ
అన్ని ఇంట్ల ఫ్రెష్ కూరగాయాల అండి.
బీర చెట్లు, చిక్కుడు చెట్లు, అలచంతలని అవోటి ఇవోటి అన్ని కూరగాయ చెట్లు అన్ని ఇప్పుడు ఇగ స్టార్ట్ చేస్తాం వర్షాలు పడంగనే.
మరి విత్తనాలు తీసుకొస్తరండి.
ఆ విత్తనాలు కొనుకస్తం లేకుంటే అయిపోయినయి ఉంటయి కదండి. పోయిన సంవత్సరం కాసినయి అవన్నీ మేము ముందే దాస్తాం అన్నట్టు. అప్పుడు ఎండి బాగా పండు పండి ఎండిన తర్వాత కాకరిత్తులు అని ఇవన్నీ. మేమే స్టోరేజ్ చేసుకుంటం. అవి ఇప్పుడు ఆ దా చి అప్పుడు పండు వండినయి అవి ఎండకు కాసేపు పెట్టి దాచి ఇప్పుడు పెడతమండి. వర్షాలు పడంగా మళ్ళా స్టార్ట్ చేస్తం, లేదంటే ఇంకా బాగా రావాలి. పంట ఎక్కువ రాగాలి అమ్మడానికి దాని దీనికి అయితేనేమో ఇప్పుడు సీడ్స్ ఉంటయి కదా కొనుకచ్చినయి
అవునా
ఉ అవి పెడతామండి. అవి అయితే ఎక్కువ కాస్తయి.
ఆహా
మనం విత్తనాలు మనం తయారు చేశినయి అయితేనేమో కొంచెం మన ఇంట్ల మందం తక్కువ, ఎక్కువ మందులు కొట్టన అవసరం ఉండది. నేచురల్గా వండు ఉంటయి అన్నట్టు. అవే సీడ్ అవి తీసుకచ్చినవనుకో అవీటికి మందులు కొట్టాలె.
అంటే మందులు లేనిది కాయ కావచ్చు కదండి అవి హైబ్రిడ్.
ఆ ఎక్కువ కాయది దానికి మందులు ఉండా హైబ్రిడ్ దానికి. అదే మనం ఇంట్లో వాటికి అయితే మన మందం వెళ్తాయి ఎక్కువ
అవునా మాకు కూడా కొంచెం ప్లేస్ ఉందీ అండి బాగా ఏం లేదు గాని ఒక నాలుగు చిక్కుడు చెట్లు వేస్త వేసుకుంటామండి అంతే
ఏమేం పెడతారండి మీ ఉన్న ప్లేస్ లో ఏం చెట్లు ఉన్నాయి మీ ఇంటి దగ్గర
ఎక్కువగా ఏం పెట్టామండి ఇప్పుడు వర్షాకాలం స్టార్టింగ్ లో ఒక నాలుగు చిక్కుడు చెట్లు వేస్తాము ఓ రెండు బీర్ చెట్లు వేస్తాము ఇక ఒక ఫ్యామిలీ మందం అయితే ఒక రెండు బీరకాయలు వెళ్ళిన సరిపోతది
ఉ
ఇగ కాకరి చెట్లు అంటే అవే గింజలు అవే మొలుస్తాయండీ
ఆ మనం వంట చేసినప్పుడు వాడుకుంటాం చూడు అప్పుడప్పుడు పండు అయినవి కూడా మనకు వచ్చినటు మనం వాడుకుంటాం అట్ల వేసిన కూడా అవి కూడా మొలక అయితే ఇప్పుడు ఈ వర్షం పడి భూమి మొత్తం నాని అవి కూడా మంచిగా ఫ్రెష్ అయితే
అవే మూలకలు వస్తాయండి
ఆ
ఏం పెట్టినా మనం అందులో పని చేయాలండి పని చేయదీ ఏం కాయాయండి
ఆ అంతే కదా ఇక మనం ఇగ అవిటికి అవ్వాలే మందులు వేయాలే గడ్డమో గడ్డి పీకాలే కలుపు మొక్కల అవ్వోటి ఇవ్వోటి ఉంటాయి కదా వేరే
అవునండి ఆ ఏదైనా కష్టం ఉంటేనే ఫలితం ఉంటదండి
ఈ కదే నాచురల్ గా అంటే మనం కష్టపడాలే
అవునండి
మనకు నచ్చినవి దొకుతాయి ఫ్రెష్ ఉంటాయి అన్నట్టు మనం పండించుకునేవి మనం ఈ రోజే చెట్టుమీద తెంపుతం కాబట్టి అదే మార్కెట్ లో అయితే ఎప్పుడో తెంపుతారు
అవున అండి కానీ కొంచెం ఆ అవును వాళ్ళు వాటర్ చల్లి వాటర్ చల్లి ఉంచుతారు వాడి ఇగ
ఆ
ఎక్కువగా అంటే మా ఇంట్లో ములక్కాయలు అయితే బాగా వస్తాయండి
ఆహా
మునుగ చెట్లు ఉన్నావి ఒక రెండు ఉన్నాయి ఇక బాగా కాస్తయి కాయలైతే అవి అయితే
ఆ
ఇగ ఎక్కువగా టమాటా కర్రీ చేస్తాము సాంబార్ చేస్తాము ఎప్పుడన్నా ఎప్పుడన్నా పచ్చడి కూడా పెడతామండి ములక్కాయ పచ్చడి
అవునా ఎట్లే చేస్తారు ములక్కాయ పచ్చడి చెప్పండి
ఆ మునక్కాయ పచ్చడి చెట్టు మీద ఫ్రెష్ కాయలు మనం కోసుకోవాలంటే బాగా కాయలు ముదురద్దు కొంచెం లేతగా మామూలుగా ఉండాలి అయితే ఈ పచ్చడి ఏంటంటే మనం ఇప్పుడు సాంబార్లు వేసేటికి పైన పొట్టు తీస్తాము దీనికి పొట్టు తీయవలసిన అవసరం లేదండి అట్లనే మనం డైరెక్ట్ గా వేసుకోవచ్చు అట్లనే లేత కాయలు డైరెక్ట్ గా పొట్టుతోటే బాగా తీయద్దు మామూలుగా ఒక్క నారు వచ్చేటట్టుగా తీయాలే అంతే ఆ
ఆ తిసి
తర్వాత మనం ఇందులోకి కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి ఆ
ఆ
పండు ఉంటే చింతపండు మనకు ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే నిమ్మ రసం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక అర కిలో ఒక అర కిలో కాయలు తీసుకున్నాం అనుకోండి అందులో ఒక పావు కిలో అన్ని వెళ్ళి పాయలు వేసుకోవాలండి బాగుంటాది టేస్ట్ వెల్లిపాయలు వేస్తే ఇగ ఇవన్నీ మనం ఫస్ట్ మునక్కాయ లను బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ
ఆ
ఆయిల్ వేసి ఇప్పుడు మనం పూరీలు వేస్తే ఎట్లా పొంగుతాయిండి
మ్మ్
అలానే కొంచెం ఆయిల్ బాగా ఎక్కువగా వేసి ఈ మునక్కాయలను ఆయిల్లో వేసి తీయ్యాలండి కొంచ కొంచెం లైట్ గా దోరగా వేగనీయ్యాలి బాగా మెత్తగా వేగనీయద్దు
ఉను
వేగిన తర్వాత మంచిగా పసుపు వేయాలండి వేగేటప్పుడు దోరగా వేయిన్ తర్వాత వాటిని తీసుకొని బౌల్ లో వేసుకోవాలి అన్ని అలానే కొన్ని కొన్ని వేసుకు కుంటూ బౌల్లో తీసుకోవాలి ముూనక్కయలన్నీ అన్ని వేగిన తర్వాత ఆయిల్ అందులో మిగులుతాది కదండి
ఉను
అందులోనే మనం నిమ్మరసం ఉంటే నిమ్మరసము పక్క పెట్టుకోవాలి లేదు అంటే చింతపండు చింతపండు ముందుగా నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని చిక్కగా రసం పిండుకోవాలి పిండుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం ఈ చింతపండు రసం యాడ్ చేయాలండి
ఉనా
ఆయిల్లోనే డైరెక్ట్గా అంటే వట్టివి ఉడకబెట్టద్దు ఆయిల్లోనే వేయాలి ఆ ఆయిల్లోనే వేస్తే అందులో ఉన్న తేమ అంతా ఈ ఆయిల్ గుంజుకుంటాదండి ఎందుకంటే వాటర్ ఏసి నానపెడతాం కాబట్టి ఇక అందులో వేడి నూనెలో ఎయ్య మరి ఈ వాటర్ అంతా ఇంకిపోతాది
మ్మ్
అప్పుడు మనం ఆ మునక్కాయల దాంట్లో ఈ చింతపండు రసం ఉంటాది కాద దాన్ని యాడ్ చేసుకోవాలి
అవునా అండి
వేసుకున్నా తర్వాత ఇప్పుడు మనం ఇగ ఆ పేస్ట్ ఏ పేస్ట్ ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి
అవునా
పేస్ట్ మనం ఇప్పుడు ఇష్టం ఇక మనం కొంచెం జీలకర్ర పౌడరు యాడ్ చేసుకున్న తర్వాత తర్వాత మళ్ళీ కొంచెం దాన్ని పోపు వేసుకోవాలండి ఆ పోపులో కొంచెం కారం వేసుకోవాలి ఎల్లిపాయ జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకొని పోబ్ వేసుకోవాలండి అంతే.
ప్యారో
ఓకే అండి మరి
ఓకే అండి